ఉ హు ఉ హు
బాగున్నారా
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పడుకుంటున్నాను
ఉ భోజనం అయిపోయిందా
ఆ భోజనం చేశానండి మీరు చేశారండి భోజనం
లే లేదండి భోజనం చేయాలే ఇంకా
అవునండి ఇక్కడ వర్షం పడుతుందండి
అవునా మా కెల్లి లేదు మా దగ్గర లేదు సాయంత్రం మబ్బు పట్టినట్టు అనిపిస్తుంది కానీ వర్షం లేదు ఉ
అవునండి ఇంతసేపు ఫుల్ గా గాలిదుమ్మ వచ్చిందండి గాలిదుమ్మ తర్వాత ఇప్పుడే వర్షం స్టార్ట్ మొదలైంది
వర్షం పెద్ద గా కొడుతుందా
ఆ ఇప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి కొంచెం పెద్దగానే అయింది
చినుకులు పెద్దగానే అయింది అండి ఉ మాకు నిన్న పడ్డదీ కానీ ఈ రోజు లేదండి వర్షం ఊ
మీది కొంచెం పట్టణం కాబట్టి వర్షాలు పడితే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అండి రోగాలు రావటము ఈ డ్రైనేజీ లీక్ అవటాలు మళ్ళీ కార్లు వెళ్ళటానికి కూడా రోడ్లు దారి కూడా ఉండది అండి అంటే వాహనాలకు ఇబ్బంది కలగటం
హు అవునండి
వానాకాలం బా చాలా ఇబ్బంది అండి
జాగ్రత్తగా కూడా ఉండాలి
ఇంకా వర్షాకాలం మొదలైందంటే మొదలు మొదట వచ్చేసి జ్వరాలు జలుబులు మొదలవుతాయండి
హ అనారోగ్య సమస్యలు ఎక్కువైతే అందరిలో చిన్నపిల్లల్లో వృద్ధులలో
చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తాయి ఎక్కువగా వాళ్ళు కొంచెం అక్కడ అక్కడ నీళ్లు తాగుతూంటారు కదా నీళ్ళు మారుస్త ఉంటారు కదా స్కూ బడికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ పాఠశాల వేరే నీళ్ళు తాగుతారు మరి ఇంటికి
హ
ప్పుడు వేరే నీళ్ళు తాగుతారు పైగా కొంచెం దా జలుబులు జ్వరాలు
ఉ వాతావరణాన్ని బట్టి అనుకు
అవునవునండి వాతావరణాన్ని బట్టే ఉండాలి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినయి కాబట్టి ఇక మనం కూడ చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా ముసలివారైనా కూడా వేడి నీళ్లు కాచుకుని తాగటం మంచిదండి
అవునండి
ఇంకా ఇప్పుడు ఇక మొదలవుతాయండి ఇక చికెన్ గున్యా అని డెంగ్యూలని దోమలు
ఉ అవును దోమలు
ఇంకన్నీ మొదలై దోమ మొదలైందంటే రోగాలు వచ్చినట్టే అండి
ఈ వర్షాకాలం ఈగలు కూడ వస్తాయి కదండి
ఆ ఈగల్తో గూడ డయేరియా అలాంటి కొత్త కొత్త రోగాలు వస్తాయండి ఇక బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా చాలా ఇబ్బంది అండి బయట కాలు పెట్టినా కూడా బురదకి చిర చికాక్ గా ఉంటది టండి ఏ పని చేయలేము ఎటన్నా వెళ్ళి రావాలన్నా కూడా అంత చిరాగ్గా ఉంటది ఎటన్నా ఎల్లినా బట్టలు తడుస్తు ఉంటాయి పైగా మళ్ళీ ఎక్కడ ఏ పిడుగులు పడతయి అనేది కూడా భయపడుతూ ఉండాలి ఎక్కడన్నా చెట్టు కింద ఉందామన్నా పిడుగులు పడతాయని భయం
ఉ
ఏటైనా రోడ్డు మీద వెళ్దామంటే వాహనాల ద్వారా వచ్చే బురద కూడా మన మీద పడుత ది అది భయమే
ఆ అండి
చాలా ఇబ్బందికరంగా ఉంట్
ఎటెలిన గొడుగులు ఉండాలి మన దగ్గర
ఉ
గొడుగు ఉండాలి వర్షపు కోటు ఉండాలి
వర్షపు కోటు ఉండాలి గొడుగులు ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ఉ నీళ్ళు మారితే కూడా గొంతు నొప్పి ఇలాంటివి కూడా వస్తు ఉంటాయి
అవునండి మొదట మొదట వచ్చే రోగమే గొంతు నొప్పండి అని మ డల్లానే అనే జలుబు కాస్త రెండు మూడు రోజులు అయ్యాక అలాగే ఉంటే అది జ్వరంగా వస్తుంది ఇగ తర్వాత ఆ మనిషి నీరసం అయిపోతాడు ఏ పని చేయలేక నీరసం అయిపోత బగువుంటడు ఇగ ఈ హాస్పిటల్కి వత్తే వచ్చిందని ఇంకా అంతా లేని కొత్త కొత్త రోగాల పేర్లు చెప్పి మందులిస్తారు
ఆ పరిసరాల్లో కూడా నీళ్ళు ఉంచుకోకుడదండి ఆ ఉంటే దోమలు ఎక్కువ వస్తు ఉంటాయి
అవునవునండి నీళ్లు కగానీ టైర్లు ఉంటాయిగాండి టైర్లు కూడా ఉంచుకోకూడదు కొబ్బరికాయలు ఉంటాయి కదా తాగి పడేసిన కొబ్బరికాయలు అవి కూడ ఉంచుకోకుడదు ఎందుకంటే వాటిలో నీరు చేరి అందులో దోమలు ఓ వాటిని పిల్లలు పెడతయండి దోమలు అందులో
ఉ
ఆ నీళ్లల్లో చేరి వాటి పిల్లలు పిల్లలు పెట్టేసి అయి ఇంకా ఎక్కువైతే దోమలు వాటి వల్లే మనం ఎప్పుడుూ ఇంటి పరిసరాల్లో మనం శు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు కూడా రావండి
అవునండి మళ్ళీ వర్షాకాలంలో మొదలయ్యంది
భోజనం ఏది చేసినా కూడా వేడి వేడిగా భోజనం చేయాలండి చల్లారేఖ తినాలి అనుకుంటే అంతా ఇబ్బంది పడాలి ఏదైనా అన్నం కూర వండుకుంటా అప్పటికప్పుడు వేడివేడిగా తినేయాలి
ఆ
ఉ చల్లనే నరు అసలు తాకకూడద అండి చల్ల నీరు తాగకూడదు బయటకు కూడా ఐస్ క్రీమ్స్ అలాంటివి ఈ వేరే వేరే ఆహార పదార్థాలు కూడా తీసుకోవద్దు ఏదైనా తినాలి అనుకుంటే ఇంటికి రావాలి ఇంట్లోనే ఏదైనా బజ్జీలు గాని మి రు ఏదైనా చేసుకోని తినాలి
బయటయి తినవదు
హ
విీలేనంత వరకు మళ్ళీ అందరుూ సెలవులలో ఆదివారాలు గాని ఇట్లా ఏమన్నా సెలవులు వచ్చినప్పుడు నీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదండి జలాలు నదుల దగ్గరకి అవి పొంగి చాలా మంది చనిపో పోవడం మునిగిపోవడం ఈ తరాక
అవును చాలా మందికి తెలియక నీళ్ళున్నాయని ఆడుకోవడానికి వెళ్తారు ఈ లోపల పైన నీరు పెరిగినాయని వాళ్ళు ఒక నిబంధన పెడతారు అంటే ఇక్కడికి రావద్దని చాలా మంది ఏమనుకుంటారంటే ఏమి కాదు నాకు సీత వచ్చు అది వచ్చు అనుకుంట వెళ్తారు అక్కడికి ఎలాగానే వాళ్ళు పైన వాళ్ళకి అధికారులు తెలీదండి వీళ్ళ కిందున్న సంగతి వాళ్ళకి తెలీదు కనపడరు వాళ్ళు ఏం చేస్తారు ఆ గేట్లు అనేది పైకి అంటారు ఆ వరద ఫుల్లుగా వచ్చేసి ఈల్లనె నీల్లల్లో ఇల్ కొట్టుకుని పోవటాలు అవునండి నేను చాలా ఇలాంటివి చూశానండి
అ
అందుకే నీర్ గాని ఎప్పుడుూ తక్కువ అంచనా వేయకూడదండి
అవునవునండి
వాతావరణ మార్పుల్ని ఎప్పుడుూ తక్కువ అంచనా వేయకూడదండి
ఆ
ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అది మొత్తం వాతావరణంలోనే ఉంటుంది దానికి మనం ఏం చేయలేక ఆ వాతావరణం మారినప్పుడు మనం మారాలి
ఉమ్ అవునండి నిజమే
అప్పుడే మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇలాంటి ఇబ్బందులు కూడ ఉండవు ఇప్పుడు దావత్కానకపోతే ఎన్నెన్ని డబ్బులు అయితా అండి ఏ చిన్న రోగం వచ్చినా కూడ ఎన్నెన్ని డబ్బులు ఎలా తీసుకుంటున్నారు చూస్తున్నాం కదా
అవునవును డబ్బుల్ తనేమ్మ
ప్రభుత్వ హాస్పిట ఆ ప్రభుత్వ దావ కానకపోతే వాళ్ళు ఈ సమయంలో అసలు పట్టించుకొని కూడ పట్టించుకోరు
ఫుల్లు జనాలు ఉంటారంండి అందరుూ మనకు ఎళ్లి కొత్తయి తెచ్చుకుంటామేమో అని భయం వేస్ తది
ప్రభుత్వ దావకాన కెళ్ళిన వాడు ఇంకా మనం ఆడిక వెళ్లగానే వాళ్ళని చూస్తేనే ఆ భయానికే ఈ వెళ్ళిన వాడికి ఇంక ఎక్కువ అైతుంది రోగం
అవునవు నండి
అలా ఉంటది వర్షాకాలం అంటే కొంచం ఆ పాడైన వస్తువులు కూడ ఎక్కడ పెడితే అక్కడ వేస్తారండి ప్రభుత్వ దావాఖానాలో
అ ఆ
అంటే పరిశుభ్రంగ ఉండరు పరిశుభ్రత తక్కువ
ఆ
వర్షాకాలం వచ్చి గై
కానీ మళ్ళీ పచ్చదనం ఉన్నట్టు ఉంటది కాడి ఆ వర్షపు నీళ్ళు పడి ఆ చెట్లన్నీ
అవునవునండి పచ్చగా ఉంటదీ ఇంకొకటి ఏందంటే చల్లని వాతావరణం ఉంటదండి
ఊహు ప్రకృతిని చూడ్డాానికి ఆ దృశ్యాలేవ అక్కడక్కడ నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు
అవునవును వర్షాకాలం బాగుంటది కానీ. మనం రోగాలు రాకుండా ఉంటే ఆ మనిషికి బాగుంటది.
ఉమ్మ్
ఇప్పుడు ఆల్ ఇప్పుడు కొంచెం కొంచెం ఆల్రెడీ. ఎండిపోయినా మొన్నటి దాకా ఎండలు కొట్టాయి కదా అండి. కొంచెం ఆకులన్నీ ఎండిపోయినాయి రాలిపోయినాన్ని ఇప్పుడు ఈ వర్షానికి. అన్ని పచ్చదనంగా వస్తాయి చూ.
హ్మ్మ్ హ్మ్మ్ కానీ ఎక్కువ వర్షాలు నమోదయితే వరదలు. మొదలైతే మళ్ళీ. ఉమ్మ్ అవునండి. ఎక్కువ వర్షం మొదలైతే వరదలు కొండ చర్యలు విరిగిపరగడం.
ఇప్పుడ వస్తాయండి ఎక్కువ వర్షాలు కూడా. అవును ఒగా పం. కొంచెం కొంచెం వర్షం పడితే పశువులకు కూడా మంచి మేత దొరుకుదండి ఇప్పుడు పశువులకు కూడా మేత. ఇత్తా లేదు ఇప్పుడు వర్షం వస్తే. గడ్డొస్తుంది గడ్డొస్తే ఆ పశువులకు మేత దొరికినట్టే. ఇంకా ఏం అటీటు. బయటికి వెళ్ళలకుండానే వాటికి దగ్గరలోనే వాటికి ఆహారం దొరుకుతుంది పశువుల. దానేం మేళా మేకలైనా. జంతువులకి.
కానీ ఎక్కువ వర్షం పడ్డా నష్టం కలుగుతాయి కా. పంటలు పాడాయిపోడం.
అవునండి ఎక్కువ వర్షాలు పడ్డా కూడా పంటలు. పంటలు దెబ్బ తింటాయి ఇంకొకటి ఏంటంటే పంట పాడైపోతాయండి. అంటే రోగాలు వస్తాయి పంటలకు ఇప్పుడు మనుషులకు వచ్చి. వచ్చినట్టే పంటలకు కూడా రోగాలు వస్తాయండి అంటే.
స
దోమలు అయి ఇయి తింటా ఉంటాయి.
జాగ్రత్తగా ఉండాలి సరే అండి జాగ్రత్తగా ఉండండ్.
ఆ సరే సరే అండి.
అ